హాయ్ యండి హలో ఉ బాగున్నానండి బాగున్నానండి ఉ ఎ ఏం చేస్తున్నారు ఎందండి మా ఊరు వెళ్ళానండి
అవునా అండి
ఉ మాది పెద్ద ఫ్యామిలీ అన్ మాట అందుకని మా ఊరు వెళ్ళాను
ఆ సమ్మర్ గా వెళ్ళారా పిల్లలతోని
అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను మాది పెద్ద ఫ్యామిలీ ఎవో దాదాపుగా ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దాకా ఉంటాం అన్నమాట అంత పెద్ద ఫ్యామిలీ మాది తాతగారు తాతగారు ఊరు వెళ్ళాం అనమాట
ఆహాహా మేము గూడా మొన్ననే వెళ్ళొచ్చాము
అవునా ఆ మీరు ఎంతమందండి
మేము మేము కూడా అంతే అండి ట్వంటీ ఆ ఫైవ్ దాక్ ఉంటాం పెద్దదేమో అది కూడా మా తాతయోల్ల అక్క చెల్లే వాళ్ళు కూడా ఉంటారు అక్ అక్కడే అన్న తమ్ములు వాళ్ళు అక్కడే ఉంటారు ఆ ఆ ఇగ అంటే అవును అవును ఉంటారు ఉంట అయితే ఉంటార అండి ఉమ్ ఉంటారండి మంచిగా బాగుంటందండి అక్కడ
అది మారుమూల ప్రాంతము పల్లెటూరు అన్నమాట ఏ ఓ వంకాయల పల్లె ఏదో ఉందది అది పల్లెటూరు పేరు మా ఊరు
ఆహాహా అవునా
తాతగారు వాళ్ళు వాళ్ళు పెద్ద ఫ్యామిలీ వాళ్ళు ఓ ఆ అదేంటి పద్నాలుగు మంది అన్నదమ్ములు ఈంటి ఏ తొమ్మిది మంది అక్క చెల్లెళ్ల అంతమంది ఫ్యామిలీస్ అండి
ఉమ్ పెద్దదే అండి మాది కూడా అంతే మా మాది కూడా అంతే అండి బాగుంటది లొకేషన్ కూడా చాలా బాగుంటది
ఆ ఫ్యామిలీస్ కి ఫ్యామిలీస్ కి మళ్ళీ కొడుకులు కోడళ్ళు పిల్లలు మనవరాళ్ళు అందరూ కలిపి ఎంత మంది అవుతారుని చాలా మంది అవుతారు
చాలా మందిరు అవుతారు బాగుంటంది సందడి సందడిగా ఉంటదండి అ
అవును గదా ఆ అవునవును
ఈ ఫోన్స్ ను కూడా అంత అట్రాక్ట్ అంత ఇయదు అవునా అవునను అవునా అవునవునవును మనకిక ఈ ఫోన్స్ కూడా అంత చూడాలని కూడా అనిపించ ఎంత బాగుంటది వాళ్ళతోనే కమ్యూనికేషన్ ఎక్కువైతా ఉంటది నాట్లాడు తోనే ఉంటాం కదా వాళ్ళతో కూడా మనకు కూడా ఒక రిలాక్సేషన్ థెరపీ అండి అవి మంచిగా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం కూడా ఒక థెరపీస్ ఎ అంట సైకలాజికల్ లో ఉంటది ఆ క ఉమ్ ఎక్కడ లేని ఆనందం మైండ్ కంటా బా మనిషి కంటా మైండ్ మైండ్ థెరపీ అక్కడ ఇస్తుందంట ఇష్టమైన వాళ్లతో స్పెండ్ చేస్తా ఉంటే అది ఒక్క హ్యాపీనెస్ పిల్లలకి కూడా బాగుంటది గేమ్స్ ఆడటానికి చాలా మంది ఉంటారు మనం కూడా మంచి కుకింగ్ నేర్చుకోవచ్చు
అవునవును అంత మందిలో మనం వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తూ వెరైటీ వెరైటీగా ఉంటూ టారు మనుషులు కూడా అ అంటే పద్ధతులు అవి కూడా వేరేగా ఉంట టే అన్నమాట అంత మంది జనాల మధ్యలో మనం ఉంటే
అవునవును బాగుంటాయి అక్కడ ఇంతేనా పద్ పల్లెటూరు పల్లెటూరే నువ్వు ఎంత సిటీతో కంపారిజన్ చేసినా
ఇవాళ సిటీలో ఏంటంటే ఒక మొగుడు పెళ్ళాం ఒక పాప చాలు అని అనుకుంటున్నారు
ఆ కా అదే కదా ఇక అంటే బడ్జెట్ మనం ఉండ ఉంచలేం అది ఇది అని చెప్పి అప్పట్లో ఒక ఇంట్లో పది మందిరు ఉండేవాళ్ళు పది పదిహేను మంది ఎంత సందడిగు ఉండేదో ఇప్పుడు అయి ఏం లేవు ఉమ్ ఎంత మార్పు అయితుందో అంత ఒక ఒక్కలకి ఒక్కరిలే జాలు మనకు అన్నట్టుంది అప్పుడేమి ఇద్దరు ముగ్గురు ఇప్పుడు ఒక్కర్లే ఒక్కళు చాలు మనకి ఎంత మన ఎవరైనా అప్పుడేమో జెండర్ చూసుకునే వాళ్ళు అబ్బాయి ఉండాలి మనకి అమ్మాయి ఉండాలి ఇట్లుండే అనుకునేది.
అవును అవునవును.
అవునసలు ఆ అమ్మమ్మలు.
అసలు అప్పుడివి తిండ్లు, అవి వేరు కదం అండి ఇప్పుడంటే గాది కార్లు, మోటార్ బైక్స్ రకరకాలు వచ్చినయి. అప్పట్లో వాళ్ళు ఏంది సైకిల్ కొక్కేవాళ్ళు, ఎడ్ల బండి మీద ఎళ్ళేవారు.
అవును అవును
అందుకే వాళ్ళు వాళ్టికి కూడా చాలా హెల్దీగా ఉంటారు
ఆ అవునండి అప్పుడు బా ఫుల్ స్ట్రెంగ్త్, ఉమ్ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటంది వాళ్ళకి, మనకే ఏముందండి మ మనకి మనం అప్పట్లో ఈ బాంటలు ఈ దోశలు అసలు లేవ్వే లేవ్వు, మా తాత తోటి పా ట్లో అందరు ఏది తినే అది, ఏంటిది గంజో ఏదో ఆనేవాళ్ళం. అయి ఏంటిదండి గంజేనా? అప్పుడు ఆ వాటితో అవే స్ట్రెంత్, ఇప్పుడు ఎన్నిచ్చినయ్ ఎన్నొచ్చినా అంత ఇమ్యూనిటీ ఇవ్వట్లేదేమి
అవునన్
అంతే బాగుంటం దస ఫుడ్ గుడా బాగుంటది అక్కడంతా, మంచిగా ఒక క సీజన్ కి ఒక్కొక్క ఫ్రూట్ ఉంటుందన్నమాట పల్లెటూరులో మంచిగా.
పొలాలు గట్టలే ఉంటయండి అవన్నీ గుడా వాళ్ళకి అక్కడ.
అవును మనం ఏమి ఎక్కువ మాడిక పచ్చిడి మా అక్కడే పెట్టించుకొని వస్తం అండి ఏదైనా మాడు ఏ చెలైన మా అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు అక్కడే పెడతారు. అక్కడ పెట్టింది ఇక్కడ ప్చ్ అంటే మనకం ఎంతైనా అమ్మ వాళ్ళు చేసు నంత చెయ్యం కదా చేయలేని చేసుకొం కదా మనం
అంతే కదండి పెద్దలు పెట్టింది వేరే ఉంటది, మనం పెట్టుకుంది వేరేగా ఉంటది.
మే కని టెన్ మినిట్స్ చేసిన అవునవునవును వాళ్ళు బాగా పెడ తారసలు వాళ్ళు ఏది
ఎన్ని వంట చేయాలంటే నలుగురు కూర్చొని దబ దబ దబ చేస్తారు. ఇవాళ కొద్దిగ పిండి వంటలు చేసుకునే అవకాశం గుడ గా ఓపిక అంతా ఇగ అవకాశము గుడ లేదు. కాలన్నీ బట్టి
అవునా ఇప్పుడు అప్పట్ లేడున్నాయండి ఇవి మొత్తం ఇప్పుడు అన్ని ఆర్డర్లు అన్ని అంతా లేజీ అయిపోయినాం అందరం. ప్చ్ దీ ఎందుకు ఇంత కర్దులే ఇక మనీ దే మనీ సంపాదించి అమ్మనీ అంతా వాళ్ళకే పెడుతున్నాం. ఉమ్ ప్చ్ అదొక్కనే పల్లెటూరులల్లా ఉండదు బాగుంటదసలు.
ఆ
దేనా మాడికాయలు ఉంటె, మాడికాయలు ఇంటికి పంపుతరు. ఏదో ఒకటి పంపిస్తూనే ఉంటారు, అ మంచిగా అసలు వాళ్ళ అందుకే అండి పెద్దలు వాళ్ళ అట్లా పల్లెటూరు ఏదన్నా గని ప్చ్ బాగుంటది అక్కడ మంచిగా రిసీవ్ చేసుకుంటారు మనం ఎప్పుడు పోయినా. మంచిగ పలకరిస్తారు అక్కడ. ఈ సిటీలో ఏది ఉన్నా మనల్ని పట్టించుకోరు గని, అక్కడ బా సరే అండి.
అసలు మనకి ఒక పెళ్లి చేయాలంటే అక్కడ దాదాపుగా ఒక పది రోజుల ముందు నుంచే జనంము వచ్చి హడావడి హడావడి చేస్తూ ఉంటారు అదే ఇక్కడ ఒక పెళ్లి చేయాలంటే ఇవాళ ఇవాళ రోజు ఒక పెళ్లి చేయాలంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆ టైంకి వస్తే చాలు అన్నట్టుగా ఉండేది
అవునవును ఇప్పుడు అవి ఏమున్నాయండి అసలు పెళ్ళి ఒకప్పుడు పెళ్ళి అంటే ఒక పది రోజుల ముంద సందడి సందడిగా ఉండేది ఇప్పుడు అవి ఏం లేదు మొత్తం ఫంక్షన్ హాల్తోనే సందడింది
అంతే కదా ఇవాళ ఒక డెకరేషన్ చెయాలంటే ఒక డెకరేషన్ మ మనిషి వస్తాడు భోజనాలు అంటే భోజనాలు ప్రిప రెడీ చేసే మనిషి వస్తాడు ఒకడు అట్లా రకరకాలు
ఉమ్ కానీ అవునువును ఇప్పుడు అయేం లేదు ఇక్కడ ఒకటి ఒక ప్లేస్ చూసి ఇంక అక్కడ వెళ్ళి అక్కడ
అందరు కలిసి కలివిడిగా వంటలు చేసుకొని పాటలతో పాటలతో సందడి సందడి చేసేవాళ్ళు
అవును ఇప్పుడు అయేమి లేవు ఇప్పుడు ఏవన్నీ పోయినాయండి ఇంకా జనరేషన్ చేంజ్ అవుతా ఇవన్నీ ఏమి ఉండవు అసలు
అవునవును
అసలు చాలా మంది కిట్స్ కి తెలియదు అవునవును అవును అవును ఇక ఈ అమ్మమ్మ తాతయ్య ఇలాంటివి కూడా తెలియదు చాలా మందికి
అవును ఇవాళ మనం ఎవరన్నా అవును అవును ఇవాళ మనం ఒక పె పిల్లడిని ఒక పెళ్లికి తీసుకెళ్ళాలింటే ఈయన మీ బాబాయ్ అవుతాడరా
చెప్పాల్సి వస్తుంది మనం అవునవును ఇది నిజం అండి నిజంగా ఇది వాళ్ళదే అంటారు మా పెళ్లి మీరు మా పెళ్ళికి వస్తే మీ పెళ్ళికి వస్తంరా అంటారు ఆ అంటే చెప్పించుకునే స్టేజ్కి వచ్చినాం మనం
అదే అదే అప్పట్లో అదేం లేదు కదా హాయిగా ఏంటంటే ఎవరు అందరు కల్సుం తో వీళ్ళు వీళ్ళు అవుతారు మనకి రిలేషన్ వళ్ళు ఇది అవుతారు అనే రిలేషన్ తెలిసేది ఇప్పుడు ఏంటంటే రిలేషన్ అనేది కూడా తెలియట్లేదు జనాలకి ఎవరు కుటుంబాలు వాళ్ళకి అవుతున్నాయి పైగా మనం చెప్తే కాని తెలియట్లేదు పిల్లలకి
అవును అవును చెప్తేగాని తెలియదుండి అట్లా అయిపోతునం ఇగ అసలు మనకు కూడా గుర్తు లేరండి వాళ్ళు మనకే గుర్తు లేరు ఇట్లా ఈ వరుస అంటే అవును కదా అప్పుడ చిన్నప్పుడు చూసినమ్మ అంటే అవును అవును అవును మనకు అట్లాన్నాం మనం కూడా ఏం తెలియట్లేదు మనం కూడా అట్లా అయిపోయినము ఇంకా అసలు ఇప్పుడు ఎవరు ఉంటున్నారండి స్టడీ చేసుకుని అందరు సిటీకి వచ్చేస్తున్నారు ఇక అమ్మ వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళతో వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు
లేరు లేరు అవును
ఇ ఏదో మ్యారేజెస్కో ఫంక్షన్ కో వీటికి తప్ప మనం ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు కదా అసలు ఇప్పుడు ఇప్పట్లో పెళ్ళళ్ళకి పిలిసినా పోవట్లేదు మనం
అవునవును కరెక్టే మీరు చెప్పింది అవునవును ఎవరు బిజీ లైఫ్ వాళ్ళది అయిపోయిందండి అదే అదే ఆ
అంతా మనం ఫ్యూచర్ చూసుకుంటే వున్నమండి ఇక ఒకసారి మనం బ్యాక్ వెళ్దాంమని ఏంటేం లేవు
లేవు లేవు అవును
శ్నెచనే ఉన్నామింక
అవును
అవునవునా
ఎందుకంటే అప్పట్లో అంటే అందరూ కలిసి ఉండేవారు కాబట్టి ఔ అన్ని విషయాలు తెలిసేవి తెలియని విషయాలు గూడా కొన్ని ఇలా చెయ్యాలి అలా చెయ్యాలని వాళ్ళు చెప్పడము అట్లా తెలిసేవి మనకి ఇవాళ ఏ విషయం తెలియాలన్నా మనం ఎవరినో ఒకళని కనుక్కొని చేయాల్సి వస్తుంది మనకంటూ చెప్పేవాళ్ళు గూడా ఎవరు లేర్నమాట
అవునవునవు అవునా నీకు
ఓకే అండి బాయ్ అండి